హలో
ఉం ఏం చేస్తున్నావ్
ఏం చేయలేరా అదే ఈ మధ్య న్యూస్ లో ఇరాన్ ఇజ్రాయల్ యుఎస్ఏ గురించి చాలా డిస్కషన్స్ వస్తున్నాయి
అవును కరెక్ట్ న్యూస్ ఓపెన్ చేసిన అదే టాపిక్ కనిపిస్తుంది
ఆ ఇంకా నాకు ఒక డౌట్ ఈ కాన్ఫ్లిక్ట్ ఎందుకు ఎందుకు అంత ఇంపార్టెంట్ కన్సిడర్ చేస్తున్నారు ఈ మధ్య
ఎందుకంటే ఆ రీజియన్ ఒకవేళ పాలిటిక్స్ లో చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అనుకుంటా
అదే ఎలా
అంటే ఆయిల్ రిసోర్సెస్ ఇంటర్నేషనల్ ట్రేడ్ రూట్స్ సెక్యూరిటీ ఇష్యూస్ అన్ని ఇన్వాల్వ్ అయి ఉంటాయి ఆ కంట్రీస్ తో
అంటే ఆ రీజియన్ లో ప్రాబ్లం వస్తే వేరే కంట్రీస్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుందా
అవును కచ్చితంగా ఉంటుంది
ఆ నేను ఫ్యూ ఫ్యూయల్ ప్రైజెస్ గురించి ఆర్టికల్స్ చదివాను
ఉ అవును ఇంకా మీరిలీస్ట్ లో టెన్షన్స్ పెరిగితే ఆయిల్ మార్కెట్స్ లో రియాక్ట్ అవుతున్నాయి
ఆ అప్పుడు కామన్ పీపుల్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది కదా
ఉ అవును పడుతుందీ రా
హ్మ్ హు మరి సోషల్ మీడియా లో చాలా ఒపీనియన్స్ కనిపిస్తున్నాయి
హ్మ్ అది హ్మ్ హా అది ప్రాబ్లం కూడా
ఓ ఆ అదే ఎందుకు ప్రాబ్లమ్ అయితది
అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కానీ అన్ని కరెక్టే కావు అవన్నీ
ఆ అది కూడా నిజమేలే వాటిని ఫ్యాక్ట్ చెక్ చేయడం ఇంపార్టెంట్ కద ఫ్యాక్ట్
హ్మ్ అవును నిజమే
ఇంకా మరి ఆర్డినరీ పీపుల్ సిచ్యువేషన్ ఏంటి అని అనుకుంటున్నావు
నా ఒపీనియన్ లో సివిలియన్స్ ఎప్పుడు ఎక్కువ సఫర్ అవు తారు వార్స్ కేసు లో
ఎందుకు
వాళ్ళకి పొలిటికల్ డెసిషన్స్లో డైరెక్ట్ రోల్ ఉండకపోవచ్చు కదా
హా అది నిజమే కానీ ఆ కన్సిక్వెన్సెస్ వాళ్ళనే ఫేస్ చేయాలి
అవును అది నిజమే ఇంకా హోమ్స్ జాబ్స్ స్కూల్స్ డైలీ లైఫ్ అన్ని ఎఫెక్ట్ అవుతాయి వాళ్ళ మీదనే
హా అవును ఇంకా చిన్నపిల్లల మీద ఇంపాక్ట్ చాలా ఉంటుంది కదా
అవును ఇంకా ఎడ్యుకేషన్స్ లో ఇంటరప్షన్స్ వాళ్ళలో కూడా భయం అలాంటివన్నీ ఉంటాయి
అవును నేను ఒక డాక్యుమెంటరీ లో చూశాను
ఏంటి
అంటే కన్ఫ్లిక్ట్ ఏరియాస్ లో పెరిగే చిల్డ్రన్ చైల్డ్ హుడ్ ఎక్స్పీరియన్స్ చాలా డీఫ్ డిఫరెంట్ గా ఉంటుంది అనేసి
ఆ అది నిజామే
హ్మ్ ఇంకా మనం ప్రిపేర్ అయ్యే సేమ్ ఫ్రెండ్స్ గురించే ఆలోచిస్తాము కదా
హ్మ్ కానీ వాళ్ళకి సేఫ్టీ గురించి ఆలోచించాల్సి వస్తుంది అనుకుంటా
ఆ చాలా సాడ్ సిచ్యుయేషన్
అవును
ఇంకా మరి యూఎస్ ఏ లో రోల్ గురించి చాలా డిస్కషన్స్ ఉంటాయి
అవును అవును కరెక్టే ఇంకా అది ఎందుకంటే యుఎస్ఏ గ్లోబల్ పవర్ కదా
హ్మ్ అవును హ్మ్ అది ఇంటర్నేషనల్ డిసిషన్స్ లో ఇన్ఫ్లూయెన్స్ ఉంటుంది
హ్మ్ కరెక్టే
మరి ఆ డిప్లా మాఫీ అంటే ఎగ్జాక్ట్లీ ఏంటి
అంటే కంట్రీస్ ప్రాబ్లమ్స్ ని డిస్కషన్స్ నెగోషియన్స్ ద్వారా సాల్వ్ చేయడానికి చేయడానికి ట్రై చేయడాన్ని డిప్లొమసీ అంటారు
బార్ కన్నా డిప్లమసీ బెటర్ కదా
హ్మ్ అవును కానీ మోస్ట్ కేసెస్ లో అవును
హ్మ్ ఎందుకంటే వారిలో లాసెస్ ఎక్కువ కదా
హ్మ్ హ్యూమన్ లాస్ ఎకానమీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం లాస్ అయిపోతాను
అవును ఇంకా రీబిల్డ్ చేయడానికి ఇయర్స్ పడతాయి
అవును కరెక్టే కొన్ని లాసెస్ మాత్రం రీప్లేస్ కూడా చేయలేం
ఆ ఇంకా మరి స్టూడెంట్స్ తోమనం ఈ కన్ఫ్లిక్ట్స్ ని ఎలా చూడాలి
నాకు తెలిసినంత వరకు బ్యాలెన్స్డ్గా
అంటె
అంటే ఒక సైడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే కాకుండా డిఫరెంట్ పర్పెక్స్ పర్క్ ఉంటే పర్ పర్స్పెక్టివ్స్ లో చూడాలి
అది డిఫికల్ట్ కదా
హ్మ్
సరే రేపు
హ్మ్ మరి న్యూస్ ఛానల్స్ అన్నీ సేమ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వరు కదా
హ్మ్ అదికూడా నిజమే కొన్ని కావు
హ్మ్
ఇంకా మల్టిపుల్ సోర్సెస్ చూడాలి
హ్మ్ ఇంకా అప్పుడు కూడా క్రిటికల్ థింకింగ్ అనేది కూడా ఇంపార్టెంట్
అవును నిజమే
హ్మ్ ఆ మరి టెక్న లజిఅంటే చాలా పెద్ద రోలే టెక్నాలజీవి
ఆ ఇంకా సోషల్ మీడియా
హ్మ్ ఇన్ఫర్మేషన్ ప్రెచ్. చేయడానికి హెల్ప్ చేస్తుంది
ఇంకా కానీ ఫేస్ న్యూస్ అదే ఫేక్ న్యూస్ కూడా స్ప్రెడ్ చేస్తుంది కదా
ఆ అది ఒక చాలేంజె
హ్మ్ మరి ఏ ఫ్యూచర్ కాన్ఫ్లిక్స్ లో రోల్ ప్లే చేస్తుంద మరి
ఆ చాలా ఎక్స్పర్ట్స్ డిస్కషన్ చేస్తున్నారు
ఆపాజిటివా నెగిటివా
అంటే రెండింటికి ఛాన్సెస్ ఉంటాయి
హ్మ్ ఇంట్రెస్టింగ్ అయితే
హ్మ్ ఇంకా టెక్నాలజీ యూస్ఫుల్ కానీ రెస్పాన్సిబుల్ గా యూస్. చేయాలి
మరి వరల్డ్ ఆర్గనైజేషన్స్ రోల్ ఏంటి
రొటీ పీస్ ఎఫర్ట్స్ హ్యూమానిటేరియన్ సపోర్ట్ నెగోషయేషన్స్
ఉ ఆ హ్యుమానిటేరియన్ సపోర్ట్ అంటే
అంటే ఫుడ్ మెడికల్ ఎయిడ్ అలాగే రిఫ్యూజీ అసిస్టెన్స్ అనేది అనేది వాళ్ళ
ఆ అండి అది అయితే అది చాలా ఇంపార్టెంటె
ఊ ఎస్పెషలీ సివిలియన్స్ కోసం
ఊ మరి ఎకానమీ మీద ఇంపాక్ట్ ఏంటి
ఇన్వెస్టర్స్ కాషన్స్ అన్ ‌పోతారు
ఆ ఇంకా మార్కెట్స్ రియాక్ట్ అవుతాయి
ఉమ్ కాఫీల్ కాలజెస్ ట్ర ట్రాన్స్పోర్టేషన్ అని కుడా వచ్చు టుమ్ టన్
అప్పుడు మనలాంటి కంట్రీస్ మీద ఇండైరెక్ట్ ఎఫెక్ట్ ఉంటుంది
అవునది నిజమే
ఆ ఆవును నేను ఎప్పుడు అదే అనుకుంటూ ఉంటా
ఏంటి
అే కంట్రీస్ మధ్య డిఫరెన్స్ అవాయిడ్ చేయాలి వైలెన్స్ అవాయిడ్ చేయడం పసిబుల్ కదా
అదే ఎదొ సిచువేషన్
ఈజీ కాదు అని తెలుసు కానీ ట్రై చేయడం ఇంపార్ర్టెంట్ కదా
ఊ మరీ హిస్టరీ నుంచి మనం ఏం నేర్చుకోవాలంటావు
ఆ కాన్ఫ్లిక్స్ కాస్ట్ చాలా ఎక్కువని
ఊ కరెక్ట్ ఏ పీస్ వాల్యూ డైలాగ్ ఇంపార్టెన్స్ కోపరేషన్ మ్యూచుల్ రెస్పెక్ట్
ఆ మరి చాలా మంది అంటే చాలా మంది పాయింట్స్ చెప్పడం
ఊ మరి ఫ్యూచర్ గురించి ఆప్టమిస్టిక్ గా ఉన్నావా
ఆ నాకైతే హోప్ లే ఇకేం చేస్తాను
ఎందుకు
ఇంకొ కంట్రీస్ ఫైనలీ డిసిషన్స్ టేబుల్ దగ్గరికి రావాల్సిందే కదా డిస్కషన్
అవునవును లో టర్న్ సోల్యూషన్ కి అదే వే
మరి ఫైవ్
అంటే స్ట్రాంగ్ సెక్యూరిటీ ఇంపార్టెంట్ కానీ పీస్ అనేది ఇంకా ఇంపార్టెంట్
ఆ నేను కూడా అదే అనుకుంటున్నా ఊ బాయ్
ఊ బాయ్